హు ఏం చేస్తున్నావు
ఏం చేయాలే క్లాస్ అయింది కుర్చో ఉన్నా
ఉ మాకిఇప్పుడె ల్యాబ్ బ్రేక్ఫాస్ట్ చేయమనింది
ఎన్నో నువ్వు చెప్పేది
ఆ థర్డ్ మట్టి లో ఫోర్త్ మట్టిలో
ఉహు
అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వి చెప్పిందిలే అంటే ఎక్కువ మనకి హ్యాండ్స్ అన్ దేంట్లో వస్తాయో అవి చెప్పిందంట
ఆ
వాటికే వర్డ్ డాక్యుమెంట్ చేయమనింది నెక్స్ట్ ఇప్పుడు వీటికి ఏం అవసరం లేదు ఆనింది
ఆహా
అవి మీకు ఆన్ ఇంపార్టెంట్ అందుకే చేయమన్నాను
ఆ
వీటికేం అవసరం లేదు అని చెప్పింది
ఉహు మేడం మీ మాజీలో మీ మాజ్యలో థర్టీనో ఫిఫ్టీనో టాపిక్స్ ఉంటే
ఉ
టైర్ లో పిచ్చి ఇస్తారు కదా అంతా సింగిల్ పి లో అది చూసి చెప్పేసింది ఈరోజు వదిన్ చెప్పింది ఏం విన్నానో ఏం అర్థమైంది ఏం అర్థంకాట్లే ల్యాబ్ చేయమనింది అది స్టార్టింగ్ స్టెప్పు రాలేనాకు
అబ్బా
ఆ అది రాకపోతే మాజిలా ఫైనాన్షిల్ క్లౌడ్ ఓవర్ వ్యూ
ఓకే ఫైనాన్స్ అయితే ఇవి నెట్వర్కింగ్ ఆర్ టే కవల్న అయితే నాకోచ్చినాయి ఫైనాన్స్ అయితే మాకు తెలియదు కదా ఇంకా ఆమె చెప్పాలి
ఉ గ్రూప్ లో ఎవరో ఒకరు వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు ఎవరో అబ్బాయి ల్యాబ్ అయిందా ఏం చెప్పారు నేను వినలేదు అని అబ్బాయికి వచ్చిందండి అబ్బాయి చేస్తున్నట్ చెప్పినట్ చేసినా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ట్రై చేశా లాబ్ అది రాలా సరే దానికి ఒకసారి క్రిడెన్షియల్స్ పెట్టు అంటే పెట్ట తీస్ పెట్టానన్నాడు అది చేసే అక్కడ పనులు చేయాలి నేను
ఉ కొన్ని కొన్ని రావట్లేదు తలక అసలు నిన్నేన్ తెలుసా శుక్రవారం అనంగా ల్యాబూ నెట్ నెట్ వర్కింగ్ గా ఎక్కువ ఉన్నాయనమాట అదిగాక ప్రాసెస్ కూడా ఒక్కొక్క ల్యాబ్ యాక్టివిటీ చాలా పెద్దగా ఉంది అ
ఆ
శుక్రవారం చేద్దామంటే ఇంక కరెంటు బోతే చేయలేదు మూడేమో చేసినా
ఆ
ఇంక శనివారం వస్ ఆ శనివారానికి అయిపోవాలి టైము ఎక్స్టెండ్ చేసా అనమాట శనివారం రోజు కూర్చొని అంటే ల్యాబ్ చేయలేదు
ఉ
ఓవర్గా ఎక్స్టెండ్ బటన్ కొట్టాను అది ఎక్స్టెండ్ అయి ది సర్లే మళ్ళీ చేసుకోవచ్చు అని శనివారం చేయలా ఆదివారము మధ్యాహ్నం వరకు అస్సలు ఫోన్ చూస్తా నేను పడుకోనే ఉన్నా చేయబుద్ధిగాక ఆదివారం తీసుకుంటూ అమ్మా అవేంది పోను పోను చాలా పెద్దగున్నాయి రావట్లే అసలు
అవును
ఇంకా నిన్నటికి అయిపోతుంది ఎక్స్టెండ్ చేసేకి మళ్ళీ లేదు ఒకసారే చేయగలం ఎక్స్టెండ్
ఇంకా రిలీజ్ చేసి మళ్ళ రిఫ్రెష్ చేసుకోవాలా
నిన్న సాయంత్రానికి ఎట్లా అంటే రెండు ల్యాబుల్కి ఏమో సరిగ్గా రాలేదు అవుట్పుట్ అయినా పర్లేదు లే అన్నింటికి అందరు చూస్ అన్ని చేయాలని లేదు కదా ప్రాక్టీసే కదా అని చెప్ వచ్చిన కాడికి చేసిన
ఉ
ఇంతే కదా ఇప్పుడు దాని కోసం పట్టుకుంటే మిగిలిన్ని అయిపో ఆగిపోతాయి
అవును నిజమే నాకు ఇంతవరకు అయితే ఏమి ఎరర్స్ ఏం రాల వచ్చిన గాని మళ్ళీ రెక్టిఫై అయిపోయయి వెంటనే సబటి అంటే చిరాక్ అనిపించట్లా ఇది ఏంటో ఇది ఆరేంజ్ చేస్తున్నా కానీ వాళ్ళ లాగా రావట్లే లోపల క్ర్రియేట్ చేస్తున్న అది వస్తే అది మళ్ళీ చూపియట్ల
ఉమ్
యా అది తల నొప్పి తలకాయ నొప్పి అయిపోతంది
ఇవి ఎక్కడైనా మనం పేస్ట్ చేసేవి ఏమైన్నా డేటా కొంచెం మిస్ అయినా కానీ
ఉ
మొత్తం పోతుంది అసలు రావట్లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది
ఉమ్ రేపు ఎట్లా ఉంటదో మరి
ఉమ్ అలాగ ఫస్ట్ ల్యాబ్ అయితే నేను ఒకటి మూడు సార్లు డిలీట్ చేసి అంత ఫస్ట్ నుంచి చేసిన అయిన రాలా వదిలేసిన
ఉమ్ అక్కడ చేసి చేస్తన్న రాకపోతే ఇంకా వదిలేయాలి అనే అనిపిస్తది లే ఆ
ఉ
ఎయిట్ వరకు క్లాస్ విన్నా తర్వాత బ్రేక్ లే అని పనుకుని ఉన్నా ఇంకా అట్లా నిద్రపోయిన
ఉ
అట్లుంది ఇంట్లో
అసలు
ఇంట్రెస్ట్ రాట్ల ఏం చేయాలన్న
అసలు రాదు ఇంట్రెస్ట్
ఉ
కష్టంగా తప్పదు కాబట్టి వినాలి కాబట్టి ఇనాలి
ఇంకా
ఉమ్మ్
ఊ ఇంకా వారంలో రావాలి మరి
ఉ అదే మళ్ళీ ఎగ్జామ్ ఉంది కదా
అవును
ఉమ్ ఆమెమో చెప్తా ఉంది మీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ చదువుకోండి అని ఏం చదవాలో ఏమో
ఊ అవును ఎపుడు ట్వంటీ ఫోర్ హా
నాకు ట్వంటీ టూ
ఆహా
షెడ్యూల్ లో ఏమో ట్వంటీ ఫోర్ వరకు క్లాసెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ లోప్ ఎగ్జామ్ జరగాలి కానీ ఇలందో ట్వంటీ టూ ట్వంటీ టూనే పెట్టేశారు
అవునా
అప్పుడు కొన్ని మాడుల్స్ కావాలేమో మాకు లేక ఈమె ఏపీచేస్తదో తెలీదు ఈమెను నమ్మలేం
మాకు ట్వంటీగా పెట్టారు కరెక్ట్ గానే పెట్టారు మాకు
హుము మా ఫ్రెండ్కేమో సెవెంటీన్ అంట
ఆ అంటే ఫ్రైడే
ఆ పాప ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తది ఎట్లుంటదో
అవునవును ఏదీ
అయితే వాళ్ళకు వైవా ఉందిలే
వైవా అయిపోతదిలే అప్పటి లోపు
అయితే వా అంటే ట్రైనరే తీసుకుంటారంట అంటే వాళ్ళకి వచ్చిందంట వైవా ఉంటది అని
అవున్లే కొందరికీ మేల్ చేస్తున్నా అ
మనకి లేక్ పోవడమే బెటర్ ఈటిల్లో ఇఅన్ని అడిగితే మనమేడ జెప్తాము.
మా ట్రైనర్ గూడ అనింది. మీకు మై శాంపు కాంపిటెన్షీల్ లేకపోవడమే మంచి దైంది.
ఊ
అది చాలా కష్టం లేండి.
ఊ
ఎక్స్పీరియన్స్ వాళ్ళు సేమ్ అదే రాస్తారు. జస్ట్ మీరు ఫ్రెషర్స్ వచ్ న మీరు అదే రాస్తారు. మాకు ను మీకు కష్టమవుతున్నది.
ఊ
క్యాప్ స్టన్ అయితే మనము ఫైవ్ డేస్ గదా చి పక్కన చూడొచ్చన్ అంటే ఏ ఐ వాడొచ్చు అంట రెఫర్ చేసుకోవచ్చు అన్నారు.
ఊ
కొంతమంది కొంతమంది ఏమో అది ఎవరైనా రాసిన వోళ్ళు చెప్పే వరకు మనకు తెలీదులే
ఊ
ఎందుకంటే మన మన బ్యాచ్ కి అన్నీ వీళ్ళు వెరైటీ వెరైటీగా స్టార్ట్ జేస్తారు. వాళ్ళకి గూడ తెలీదు అప్పటి వరకు మన పైన అన్ని ప్రయోగాలు.
నిజమే వాళ్ళకి ఐడియా అని ఉంటది. ప్రొసెస్ అయింది ఇదేంది అని
ఉహు ఊ
ఉమ్
అంతకు ముందు వరకు మై కాంపిటెన్సీ అంటున్నారు. ఇప్పుడేమో క్యాప్స్టాన్ అంటా!
ఆ కొందరేమో మై కంపిటెన్సీ ఈజీ అన్నారు. సో మనం బాధపడిపోతు ఆ ఎందుకు తినవ్ క్యాప్స్టాన్ అయితే అని ఈ మా మేడం ఏమో ఆ
మైకోపెండెన్సీ అనేది ఎన్క్యూస్ ఒక్కటే వస్తాయన్నమాట.
ఊ
అప్పుడు ప్యాటర్న్ ఎట్లా ఉనింది. ఎంసీక్యూ వన్ ఎంసక్యూ టూ ఉండేది. గనీ ప్రాక్టెడ్ గాదు ఎంసిక్యూ త్రీ ఈ మై కాంపిటెన్సీ ఉండేవి అవి ప్రాక్టెడు
ఊ
హ్యాండ్స్ అన్ ఉండేవి.
ఊ
ఇప్పుడు ఏం జేశినరు ఎంసిక్యూ వన్ ఎంసిక్యూ టూ జేసేసినారు అవి జాళ్లే అని చెప్పి ప్పి తర్వాత ఇంకా క్యాబ్ స్టండ్ జేసినారు ఫైవ్ డేస్
ఊ
మా మేడం ఏం జెప్పింది అంటే మీరు ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ జేసేవే వోస్తయి అంటే రిలేటెడ్ గా కనీ హ్యాండ్సన్ లో ఒక క్వశ్చన్ వోస్తది. క్యాప్స్టాన్ లో చాలా వస్తయి.
అవునులే చాలా మాడ్ కాబట్టి అన్నిటికీ
ఆ చాలా వస్త్ సయ్యీ మీరు ఫైవ్ డేస్ చేయాలన్లేదు సెకండ్ డే కంప్లీట్జేసైన్ సబ్మిట్ జెయొచ్చు. థార్డ్ డే చేసైనా సబ్మిట్ చేయొచ్చు మీ ఇష్టము లేదా ఫైవ్ డేస్ చేస్తాన్నా చెయొచ్చు అన్చెప్ప్
క్యాప్స్ట్రోన్ అయితే ఇబ్బందిలే ఎందుకంటే అది ఏం ప్రాప్తటి గాదు ఎవరో వా
మిది నుంచ్ చ్చి సాయంత్రం ఆరు దాకా ఎవరు కూచ్చుంటారు చెప్పు కేమెరాలాన్ జేసి
అద్దే కదా!
ఉమ్ ఉ
హాండ్సానె ఎక్కువగ కానీ హాండ్సనేమి అ ఏఐక్ గానీ ప్రాప్పర్ గాన్ని ఎవరూ చూడరంట. అనిన మళ్ళక్కడ్ ట్రైనర్స్ తో అది చెక్ చెయ్యాలంట. ఎవరికంత ఓపికుంది? వంద మంది దినే పది మందిది ఆ కరెక్షన్ జేస్తుంటదొచ్చింది ఇదేన్నన్న స్కూలా?
ఊ అంటే మనమూ అవంత మనకొచ్చిన హ్యాండ్సన్ అంతా వర్డాక్యుమెంట్ క్రియేట్ జెయ్యాలంట.
ఉ ఊ
ఆ వర్డ్ డాక్యుమెంట్ మనం సబ్మిట్ జేస్తే దాన్ని బట్టి వాళ్ళు మనకి ఎవల్యు అంటె వాళ్ళు చూడనీ చూడక్పోనీ దాన్ని బట్టెవాల్యువేట్ జేస్తారంట.
మాకదేం చెప్పలేదె వాడ్డాక్యుమెంట్ గురించి
అంటే లాస్ట్ టైం నేనూ అది రాసినను జూడెర్లీ అన్బోర్డింగ్ లో గూడా ఎర్లీ అన్బోడ్ హ్యాండ్సాండ్రాస్ అహా అప్పుడు గూడ్ డా వర్డాక్యుమెంట్ క్రియేట్ జేస్తే సబ్మిట్ చేయమన్నారు. అంటే మనకాడ క్వశ్చన్ ఇస్తారు.
ఊ హు
మెటల్లో క్వశ్చనిస్తారు దాని కింద ఆన్సర్ రాసేకుండదన్మాట మనమూ ఏదన్నా ఫైల్ అప్లోడ్ చేస్త్ చెకుంటది. అంటే అద్టెక్స్ట్ గా గానీ వర్డాడాక్యుమెంట్ గా గానీ ఎట్లాగైనా
ఆ అవున్లే.
అవును మనకీ దీనికి వర్చువల్ మిషనుందో లేదొ నాక్తెలియద్ ది దాన్కైతే ఉండింది. అంటే మనం వర్చువల్ మిషన్లోకెళ్ళి అక్కడా ఐడిఎల్లిల్లో మనం కోడ్ రాయాలన్మాట.
ఆ అవును.
అది దీస్కొచ్చీ దీన్కీ ఈ వర్డాక్యుమెంట్ల పేస్ట్ చేసి అది సబ్మిట్ జెయ్యాలి.
ఊ
ఉమ్ ఉ అట్లా ఉనిందీ మరి ఇప్పుడేమన్న మారుస్
ఎదికి అయినా గానీ ఇంతకు ముందు అది ఇది అందర్ ఇది సగం వరాసాము. ఇది వేరే స్సూ ఇదొస్తుంది గదా! మరీ డాక్యుమెంట్లో చేయొచ్చా? సరే అండి మరి.
అదే గదా వచ్చిం ఆ అది గూడా అనిందీమె వేరే వాళ్ళుండీ!
ఊఉ
ఇట్లా హ్యాండ్సోనూ వెర్లీ అన్బోర్డింగ్ లో మేమిలా జేశాము అంటే అది వేరే స్ స్ట్రీము ఇది వేరే స్ట్రీము.
ఉహ్
ఇది మీకు క కన్ అంటే న్యూ టెక్నాలజీ గదా
అవున్లే
ఆహా అప్పటికి మీకు డీటెయిల్స్ అన్ని అప్పుడుకి తెలుస్తాయి మీకు
ఉహ్ ఏం దేలుస్తాయో ఉహుహ్
ఆన్ చెప్పింది యాన్ దేలుస్తాయో.
దయాల
ఉహ్ నువ్వెప్పుడు స్ శుక్రవారం వస్తావా.
ఆకు కూర నైట్ తెస్తా.
ఉహ్ అవుండే ఆ రెండు రోజులైనా కనీసం ఎట్లా ఉంటందో చూడాలి గదా అవీ.
నా
ఉహుహ్
అక్క నెయ్యి దేచ్చినా.
కా మొన్న బోయింది వాళ్ళ ఇంటికి గాదు, వాళ్ళ అత్తమోల్ ఇంటికి ఎక్కడికి వెళ్ళింది.
అయితే నేన్ తీసుకోస్తాలే నైట్ కల్ కూడా అదే దేల్సనా.
ఓయ్ హమ్మా
చేస్తాన్ అదే నీన్ అడుగుతాన్నా అంత తెచ్చిందా లేదా అనేది. అందు పిపరిస్తే సర్ధార్ ఎంత నువ్ వచ్చి అక్క తాలేదు అది లేదో సంకింగ్ గదా ఆన్
అయ్యో నిజం అయింది అయితే అదే
అందుకే గుర్తొచ్చి మరీ అడుగుతన్నా గుర్తు వేట్టుకొని
ఉహ్ అక్క మొన్న వాళ్ళ అత్తోలూరికి ఏళ్ళింది. ఆ పోయ్యేటప్పుడు ఏంది స్టార్ బజార్ లో చాక్లెట్లు ఓగా ఓయి రూపాయలకి ఏవో గొనింది ఆ రోజు
అబ్బో సలంటానా
ఆ అంటే పిల్లొల్లున్నారంట అడా
ఉహుహ్
తీసుకొన్ బోయింది అయ్యోళ్ళు పది నిమిషాల్లో యిపిచ్చేసింటర్